ఏం చేస్తున్నారు ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ బావున్నా ఇందాకే చదువుకుందామని అలా కూర్చుని ఆ బావున్నారు బావున్నారు మీరు బావున్నారా ఇంట్లో అంతా
ఉ
అ ఇప్పుడు లో లోకల్ ల్లోనే జాయిన్ అయ్యావా నువ్వు హాస్టలా
ఆస్ హాస్టలండి లోకల్ ఎట్లా అయితాము చాలా దూరం అండి మా ఇంటికి కాలేజ్కి అంటే సీట్ వచ్చిందా హ్మ్ ఎంట్రన్స్ ఎగ్ ఎగ్జామ్ రాసాము అట్లా సీట్ వచ్చి దూరం రావాల్సి వచ్చింది మీరు అండి లోకలా హాస్టలరా
మాదా హాస్టలే ఇయా
ఆ హాస్టల్ అంతా ఓకేనా అండి అలవాటు అయింద కొత్త పీజీ కద ఆ
ఇంకా తెలిసిన వాళ్ళే కొందరుండిన్నారా
ఆ
హ్మ్ బానే ఉంది
అంతా అడ్జస్ట్ అయిందా ఫుడ్ రూము రూమ్మేట్
గురించి తెలిసిందే కదా రూమిట్స్ ఓకే
ఫుడ్ ఎక్కడి పోనా అంతేనండి ఇంక పీజీలో
ఎడ్జస్ట్ అవ్వాలంతే
హ్మ్ఇంక ఎపుడోసారి ఇంటి పండుగలు వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాం కదా
ఇంకప్పుడు బాగా తినాలి ఏమేమి తినాలనుకుంటే అన్ని
ఇప్పుడైతే తినాలని పో అంటే అట్లే అనుకుంటాము
ఆ ఇప్పుడు అం
క్కడికి పోతే ఒ ఒకటి నోట్లో ఎసుకొని కాదు
ఆ ఉన్న ఇప్పుడు తినాలనిపిదు లేనప్పుడే
ఆ అవును మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఊరు నుంచి బా అవి తినింటే బాగుండు ఇవి తినింటే బాగుండు ఊకే తిన్నకుండా వా చేసినా కదా ఏం తీస్త ఎక్కరాలే కదా ఇవి తెచ్చింటే బాగుండు అవి తెచ్చింటే బాగుండు అని అనిపిస్తుంది హమ్ ఉగాది పండ